అలక అ హలో
హలో
హలో
ఆ లైట్ గా ఇనపడతా
లేట్ గ వినబడ్తండిగా వాయిస్ ఆ
ఆ ఏం మాట్లాడుకుందాం మరి
పాలనువే
ఇయాల కూర ఏం వండిండు
వంకాయ టమాటా
ఏ విధంగా చేశారు
ఫస్ట్ ఆయిలు పోసాము
ఆ
అయిలు పోసిన తర్వాత జీలకర వేసాము
ఆ
కొ తర్వాత ఉల్లిగడ్డ వేసాము, ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా వేంపిన తర్వాత మిర్చి వేసాము మిర్చి వేసిన తర్వాత అవి గోలి అంటే అవి వేగినాక వంకాయలు వేసాము
పసుపు అల్ల పసుపు పసుపు అల్లం వెయ్యందే అ వేసిలా
ఆ ఇవి కొంచెం నూనెల గోలు ఇయాలి కొంచెంవే ఎర్రగా గోలిచ్చిన తర్వాత పసుపున్ను అల్లం వేసాము అ ఇవి ఇవి కొంచెపు గోలిచ్చిన తర్వాత తర్వాత టమాటాలు వేసాము
ఉహు టేస్ట్ ఎలా ఉంది మరి
బాగనే ఉన్నది
మాది కూడా ఇవాళ వంకాయ టమాట మేము కూడా, చికెన్ లాగా వండుకున్నాం. మ్
తిన్నర అన్నం
ఆ తిన్నాం ఇంకేమైనా వేరే వారి గు వాటి గురించి మాట్లాడేదనా ఉన్నదా
వేరే వాటి గురించి అంటే ఏం లేవు మాకు గుర్తుకు వస్తలే
చెప్పండి